హలో
నమస్కారం అండి
నమస్కారం అండి
ఏం జేస్తున్నరండి ఆ బాగున్నామండి మీరు బావున్నారా
బాగున్నామండి మా బాబుతో ఆడుకుంటున్నామండి
బాబుతో ఆడుకుంటున్నారా
అవునండి పాప్కార్న్ చేసానండి మార్నింగ్
ఆ ఆ
మార్నింగ్ పాప్కార్న్ జేసానండి
అవునా ఎట్ల జేస్తరండి పాప్కన్
షాప్ లో తీసుకొచ్చానండి గింజలు ఫార్టీ రూపీస్ పావు కే జీ అంటా అండి కిరాణం షాప్ లో దెచ్చానండి మా సార్
ఉమ్ హ్
ఇంగవి దీసుకొని అం మార్నింగ్ మా ఓడికి స్నాక్స్ గావాలంటే చేశానండి బెట్టాను వీడికి కొన్ని ఉంచానండి చిన్నబాబుకి
అవునా
వీడు కొన్ని అందులో గిన్నెలో వేసిస్తే వాడు ఆడుకుంటూ తింటున్నాడండి
అవునా
బాబుకి స్నాక్స్ జేయాలి ఏమో లంచ్ బాక్స్ జేయాలి సిగా బ్యాట్స్
అవునండి ఇప్పుడు పిల్లలకు స్నాక్స్ ఉండాలి కంపన్సరీ
క్కజోన్నటుకులు అవి తీసుకొచ్చానండి అవి మూడు చేస్తున్నామండి ఇగ ఒకటి పెడుతున్నా అండి
అవునా ఏమన్నా సాయంత్రం చేస్తారా అండి
సాయంత్రం అన్నం దినకపోతే చేస్తా అండి
నా మీకే ఫుడ్ అంటే ఇష్టమండి
మాకా స్వీటు
స్వీటా స్వీట్ లో ఏం జేస్తరండి ఎక్కువ
ప్పలు ఇస్టమండి మీకు
నాకు ఇవ్వండి బెల్లప్పలును గర్జెలు
ఇ
వి తింటారండి ఎక్కువ లడ్డుూ
ఆ నను
ట్ల జేస్తరండి నాకు చేయరాదు నాకు అసలు కుదరదండి వంటలు చేయాలంటే
ఏం గావాలండి మీకు
గర్జెలయినా ఇప్పుడు లడ్డూలయినా లడ్డూలు ఇప్ పిండి తోటి గూడన్ జేస్తరంట గదాండి ఎట్ల జేస్తరు
లడ్డులుసున్నండలు లాగా అండి
సున్నుండలంటే ఇలా అండి నేను ఎప్పుడు తినలేదండి
మీనపప్పు ఎంచి చి దాన్ని మిక్సీ వట్టాలండి కొంచం దోరగా అ ఏలాగ వేయించేసి పక్కకు పెట్టేసి మిక్సీ వట్టాలండి దాన్ని మిక్సీ వట్టేసి మెత్తగా పొడి యేసి ని దొ పిసుకాలండి వాటిని
అవునా
మెత్తగ మిక్సీ వట్టేసి నెయ్యి ది నెయ్యి వోసేసి లడ్డులాగ జేయడమే అండి ఈజీ అండి అది
అంటే ఇప్పుడు ఒకవేళ నెయ్యి స్కిప్ జేయాలన్ అంటే దాని ప్లేస్ లో ఆయిల్ వొయ్యొచ్చా అండి మరి నెయ్యి తినని వాళ్ళు గూడా ఉంటారు కదా
ఆయిల్ బోసి చేయిచ్చండి
చెయొచ్చా చానా ఆయిల్ పడతదా ఎట్లా మరి
కొంచమే పడుతదండి కొంచెం అంటే పొడి పొడిగా ఇట్ల గట్టిగా బిసుకుతే లడ్డూ అయ్యేలాగా ఉండాలండి బాగా రొచ్చుగా పోయొద్దు
అవునా అయితే ఒకరి జేసిల్లు మాకు ఇచ్చారండి మా పిల్లలు గావాలి అంటున్నారు అయితే అదేమో నాకు జేయ రావట్లేదు ఇగ చేయలేదండి నేను ఎప్పుడు మళ్ళీ అట్లాంటివి ఎప్పుడు ఉపయోగించలే కొత్తవి
బాగా రొచ్చుగ చేయొద్దండి కొంచెం పొడి పొడిగా ఉండేలాగా జూసుకోవాలండి చూసుకొనీ గట్టిగా బిసికి పెట్టుకోవాలండి అదొకటి ఇది సత్తుపిండితో గూడా అలానే జేయాలండి
గర్జెలు
గజ్జలు కుడక పొడి అయినా వోసుకోవచ్చు. కొబ్బ పల్లీలు కుడక పొడి కలి పోస్తే బాగుంటాయండి బెల్లం ఏస్తే అంతా లోపలంతా ముద్దలాగా ఉంటుందండి ఒకే దగ్గరికొచ్చేషి వన్ సైడ్ అంత ముద్దలాగా
మరీ నూ నూనెలో బెల్లం మధ్యల బెట్టి ఏస్తే ఏమన్నా పేలడం అట్లా నూనె బెల్లం అంటే ఎట్లా అంటే కరిగిపోతది గదా ఉట్టిగానే ఏం ఆయిల్ అవునవును కొంచెం నీళ్ళు నీళ్ళు ఏం కాదా లోపల వేడికి కరుగుతది గదా వేడికి ఉట్టిగనే బెల్లం
డ్డలాగా ఒక్క సైడ్ ఒస్తదండి ఇప్పుడు పల్లీలు గాని ఏదైనా వోస్తాం గదా దాంట్లో కల్స్ అంత ముద్దలాగొస్తదండి
అవునా మీరు జేస్తారా అండి ఎప్పుడన్నా గర్జేలు గి
చేశానండి మీ బాబు కమింగ్ అండి
అవునండీ వసున్నాడు
చేస్తామండి
ఉహుం ఇంకేం చేస్తారండి మీరు ఎక్కువ ఇంట్లో
ఏమంటే ఇగ ఈజీగాయ్యేది జేస్తామండి
ఇప్పుడు బి బిర్యానీ అలా బిర్యానీ లాగా ఏదన్నా బిర్యానీ ధమ్ బిర్యానీ ఇట్లా ఆ ఏమంటారు ఇప్పుడు మిల్ మేకర్ బిర్యానీ అట్లా అవి చేస్తారంటా కదా అండి బావుంటయి అంటున్నారు
మీల్ మేకర్ బిర్యానీ ఎప్పుడు ట్రై చేయలే అండి నేను ఇక్కడ
అవునా
తిన్నా చేస్తే కానీ నేనెప్పుడు ట్రై చెయ్యలే అండి ఈ చికెన్ బిర్యానీ అంటే చేస్తా అండి
మ్మ్ హ్మ్ చికెన్ బిర్యానీ ప్రోసెస్ ఎట్లా అండి కొంచెం చెప్తరా అండి
ఆలు బిర్యానీ చికెన్ బిర్యానీ
మ్మ్ అన్ని సేమే ఉంటాయా అండి వేరు వేరులా ఏమన్నా ఉండాలంటారా
ఓ ఆలు బిర్యానీ చేస్తే ఆలుని కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఫస్ట్
ఊ అవునవును
ఫ్రై చేసి పక్కన పెట్టేసి దానికి అన్నీ కలిపేసి పేస్ట్ పెట్టుకోవాలండి పక్కకి కారం ఉప్పు అవన్నీ కలిపేసి పెట్టుకోవాలండి
ఆహా
ఊ
ఉమ్
అవన్నీ కలిపేసి పెట్టేసుకున్న తర్వాతకి పక్కకు పెట్టేసుకోవాలండి పెట్టేసుకొని రైస్ ఆఫ్ బాయిల్ అయిన
ఊ
ఊ
ఇప్పుడు ఏసరులో పోయలన్నా ఉడకబెట్టి ఏస్తారా మీరు అంటే ఇప్పుడు బిర్యానీ రెండు రకాలు చేస్తున్నారు కదా ఉడకబెట్ట్ టీయేస్తున్నారు మళ్ళీ ప్లసు రైస్ అందులో వేసినాక వాటర్ వేసి బిర్యానీ అన్ని ఒక్కసారే కుక్ చేయడం అట్లా చేస్తారా
మనల్ ఇప్పుడు ఫస్ట్ వాటర్ పోసిన తర్వాతకి రైస్ ఏస్ టేండి వాటర్ మసలేటప్పుడు రైస్ ఏసేసి చేస్తా అండి నేను
అవునా ఛ కొంతమంది ఇప్పుడు హోటల్ స్టైల్ లోనైయితే ఉడక పెడతారు కదా
కొంచెం ఆఫ్ బాయిల్డయిన తర్వాతకి పక్కకు పెడతాండి పెట్టి కొంచెం చికెన్ చికెన్ కూడా బాయిల్ చేసి పెట్టుకుంటా అండి మొత్తం దాని వాటర్ అంతా పోయేలాగా బోయల్ చేసి పెట్టేసుకుంటా ఫస్ట్ బాయల్ చేసి పెట్ కొని అది అందులో ఏస్తా అండి మధ్య మధ్య లేయర్స్ లాగా పెట్టేసి రైస్ పెట్టేసి ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్
ఊ ఊ ఆలు బిర్యానీ అంటే ఇప్పుడు ఆలు బిర్యానీ కూడా సేమ్ ఇలానే చేయాలా
ఆ సేమ్ అండి అది కూడా
ఊ అన్ని మసాలా దినుసులు అన్ని ఉంటేనే బావుం టదిదండి బిర్యానీ అంతేనా
బిర్యానీ మసాలాలు కావాలండి కంపల్సరీ టెన్ రూపిస్ ప్యాకెట్ ఉంటది కదా అండి
అవునవును ఇప్పుడు కేజీకైయినా టెన్ పీసే టూ కేజీస్కైయినా టెన్ రూపిస్ అయినా ఏమన్నా ఎక్కువ పడతాదా
ఎక్కువ పడతాది కదా అండి కేజీకి టూ ప్యాకెట్స్ వేసుకుంటేనే కొంచెం స్పైసీ అనిపిస్తుందాండి
అవునా
మామూలు రైస్ తిన్నట్టు అనిపిస్తాండి కేజీకి వన్ ప్యాకెట్ ఏస్తే
ఊ కేజీకి టూ ప్యాకెట్స్ ఇస్తే బావుంటది
ఆ టూ ప్యాకెట్స్ వేయాలి కొంచెం అన్నీ గరం మసాలా ప్యాకెట్ ఉంటది కదండి చెక్కలు అవి తీసుకొచ్ కొని కొట్టుకొని పెట్టుకోవాలండి అది కాదు ఎప్పుడైనా కర్రీస్లల్లో ఏస్తే కూడా కొంచెం టేస్ట్ ఉంటదండి
అవునండి ఇప్పుడు బిర్యానీ ఆ కు మసాలాలు పువ్వు అయన్నీ గసగసాలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఒక పౌడర్ లాగా చేసుకుంటాల్లు గదా
అవునండి చేసి పెట్టుకోవాలండి పెట్టుకుంటే ఏ చికెన్ చేసినప్పుడు ఏమన్నా మా మాములు వే టేబుల్స్ లల్లో కూడా వేసుకోవచ్చు అండి అవి
అవునా
వెజిటబుల్స్ కల్లో కూడా వేస్తే కొంచెం స్పైసీగా అనిపిస్తుందండి టేస్టీగా
అవునా ఊహూ ఇంకా ఏం చేస్తున్నారండి ఇప్పుడు ఖాళీగానే ఉన్నారా
నేను వేస్తా అండి అట్లనే
మీరు అట్లనే వేస్తారా
పొడి ఎప్పుడూ చేసి పెట్టుకుంటా అండి అయిపోగానే
క్కువ శాతం మిల్ మేకర్ బిర్యానీ ఏస్తా ఆలూ బిర్యానీ ఏస్తా
ఊ
ఆ అంతే అండి రెండే వస్తది చికెన్ బిర్యానీ అల్లా ఏం రాదండి నా కు అందుకే అడిగాను మిమ్ముల్ని
చికెన్ బిర్యానీ చేస్తాను అండి నేను ఆలూ బిర్యానీ తక్కువ అండి ఎప్పుడన్నా మా బాబు ఏడుస్తేనే
ఊహూ ఇప్పుడు పప్పు రైస్ అవి కూడా మేస్తారన్ ట కదండి అవి కొంతమంది ఎల్లో టది కొంతమంది కలర్ చేంజ్ వైట్ ఉంటది పప్పు బియ్యం
అవునండి కొంచెం పసుపు ఎక్కువ వేస్తారు కదా అండి కొంతమంది పచ్చగా ఉండాలనేసి
నేను ఎప్పుడూ ట్రై చేసినా కూడా నాకు అట్లా రాదండి పచ్చగా ఐ ల్లో బాగా మరీ ఎల్లో రాదు మామూలు ఎల్లో వస్తది లేకపోతే వైట్ వస్తది అంటే అది పసువు తక్కువ వేయడం వల్ల నేనా
అవునండి కొంచెం పసుపు ఎక్కువ వేసుకుంటే మరీ ఎక్కువ వేసుకున్నా ప కొంచెం స్మెల్ వచ్చినట్టు అనిపిస్ టండి పస్
మామూలుగా ఏసే తీరుగా వేయాలి
మామూలుగానే వేసుకోవాలండి మిర్చితో వేసుకోవాలండి అట్లయితే కొంచెం మంచిగా ఉంటుందండి
అవునా
పచ్చిమిర్చితో వేస్తే కారం ఏస్తే కొంచెం అందులో కారం వెయ్యలే
అవును పప్పు బియ్యంలో కారం ఎయ్యం కదండి ప చ్చిమిర్చి ఉల్లిగడ్డ కళ్యామాకు జీలకర్ర ఆవాలు ఇవ్వేస్తాం కదా
అవునండి అవే ఏస్
ఇప్పుడు యూట్యూబ్ లో కొంచెం పల్లీలు అవి ఏంటండి అవున్ ట్టలు అన్నీ అండి ఏం కాదు అవి తినండి ఇవి తినండి అని చెప్తున్నారు
తదండి అవి చూస్తే మంచిగా అన్పిస్తది అవి చేసినావంటే రోతగా అన్పిస్తదండి ఇంకా
కదా అన్నీ చూపిస్తున్నారు యూట్యూబ్ ఓపెన్ చేసి కర్రీస్ అని ఏమన్నా కొట్టినామన్ టే ఉప్మా అంటే ఉప్మా ఎట్లా ఉంటది జీలకర్ర పోపు గింజలు కళ్యామాకు ఇట్లేస్ కునేది ఇప్పుడేమో క్యారెటు టమాటా ఏందండి అవి ఎయ్యడం అస్
ఇస్తారండి అవి టేస్ట్ ఉంటది అవన్నీ యేస్తే క్యారెటు టొమాటో
మనం వెనుకట ఎట్లా చేసుకున్నామండి ఇవే వేసినాం కదా క్యారెట్ టమాటా ఇవన్నీ ఇవన్నీ వేసినాం.
కాని ఇప్పుడు క్యా క్యారెట్ టమాటా వేస్తేనే బాగుంటదండి ఇగ టేస్ట్ వస్తాది కదా. అవి తినడం కూడా మంచిది కదా ఇట్లా డైరెక్ట్ తినని వాళ్ళు ఉంటారు కావ ట్టి అందులో వేసుకొని తింటే కొంచెం
ఒక్క వాళ్ళ ఇంటి కాడ ఏడాది మస్క్ అయితే అయ్య గారు వచ్చి అంటున్నాడు అండి. ఏందమ్మా ఉప్మా చేయమంటే అలా ఏమేమో చేస్తున్నారు పది రకాల కూరగాయలు వండుకొని తింటే అయిపోత్ తది కదా ఉప్మాలో వేసుకునే బదాలు అంటా అన్నయ్యగారు.
లేదండి వేసుకుంటేనే టేస్ట్ ఉంటది ఇట్లా ఫంక్షన్స్ ఫంక్షన్స్
ఇప్పుడు చి కెన్లో కూడా టమాటాలు ఉడకబెట్టి అంటే టమాటాలు ఉంటాయి కదా పచ్చివి మిక్సీకేసి అందులో పొస్తు న్నారు అట్లా ఎట్లు ఉంటదండి బాగుంటదా అసలు గలీజుగా ఉంటాది టమాటాలు వేస్తే చికెన్లో.
మిక్సీకి యేస్తే బాగుండదండి
ఉమ్ నుజ్జు నుజ్జుండి అంటే అంటే చిక్కగా పులుసు చి క్క రావడానికి అట్లా చేస్తున్నారు
సరే అండి బాయ్
ఆ బాయ్ అండి